హలో ఆ బాగున్నాం ఏం చేస్తున్నారు
ఏమి లే పైకి వెళ్తున్నా అంటే టెర్రస్ పైకి వెళ్తున్నాం
ఓ
మీరేం చేస్తున్నారును
నేనేం లేదండి అప్పుడే వర్క్ ఉంటే కంప్లీట్ చేసేసి ఇంకా మీతో మాట్లాడు తమనిసి సి కాల్ చేసాం మీకు అంటే చేద్దాం అనుకున్నాా మీరే కాల్ చేశారు
నేను చేశానా
హలో
ఆలోపే చేసేసానా కాలు
ఆ
అంటే తెలుసుకుంటా ఉన్నావ్ నన్ను కూడా
అవునందడి
చేద్దాం అనుకున్నారు కానీ చేయలేదు కాల్
చేద్దాం అనేసి ఫోన్ తీసుకున్నా ఆలో మీ కాల్ వచ్చింది అంటున్నా
డైలాగ్ నేను చాలా మంది దగ్గర నుంచి విన్నానండి కామన్ అయిపోయింది
అంటే నేనైతే నిజమే చెప్తున్నానండి ఇంకా వాళ్ళ ఏం చెప్తున్నారు ఏమోతెలిదు
అ ఇంకేమండి ఇంట్లో అందరు బాగున్నారా
పొల్యూషన్ ఏమి ఉండదా మీ టెరస్ పైన
ఈ సైడ్ కొంచెం తక్కువే అండి మా చుట్టూ అంతా కొంచెం పంట పొలాలు ట్రీస్ అవి ఉంటాయి చాలా తక్కువ కానీ సిటీస్ లో వెళ్లిి చూస్తే అసలు దుమ్ము దుమ్ముగా ఉంటుంది బయట అంతా
టీలోనే కదా ఉండేది అందుకే అడుగుతున్నా టెరెస్ పైన పోవలంటే భయమేస్త దానిది మొత్తం ఫాగ్ అంటే ఫాగ్ అంటే అంటే పొల్యూషన్ ఫాగ్ అనమాట
ఆ
ఓ
మాకు ఇక్కడ మార్నింగ్ వెళ్ళి చూస్తే అసలు ఏమీ కనపడదు
అంటే మీకంటే పంట పొలాలంటే నార్మల్ నాన్చురల్ ఫాగ్ ఉంటుందండి మాకు పొల్యూషన్ పోగసలు ఏం కనిపిచ్చదు అసలు సన్ కూడా కనిపిచద్ తెలుసా మాకు క్లౌడ్ లో నుంచి సన్న వచ్చాడో లేదో కూడా కనిపిచ్చదు
ఉ ముందంటే ముందున్నంత నాచురల్ ఏం లేదండి ఇప్పుడు మాకూడ రాను రాను తగ్గుతాంది మొత్తం పొల్యూషన్సే కానీ ఇక్కడ మాకు మెయిన్ రోడ్ ఉంది అక్కడ వెహికల్స్ వెళ్తాయి దాని పొల్యూషన్ దాని మళ్ళావచ్చి గ్యాస్
గ్యాస్ ఇప్పుడు రాన్ రాన్ తగ్గిపోతుంది అండి అంటే పొల్యూషన్ బై ట్వంటీ సిక్స్టీ బై ట్వంటీ సిక్స్టీ ఇట్ విల్ రెడ్యూస్ అండి పొల్యూషన్ ఉ మొత్తం ఓజోన్ లేయర్ కూడా రికవర్ అవుతుందంట
మాకు డౌట్ే అని మేము పెరిగేది విన్నాము గాని తగ్గించేది ఇంకా ఏం వినలేదు పెరుగుతానే తప్ప తగ్గడం ఏం లేదు ఢిల్లీలో అయితే ఎగ్జాంపుల్ ఢిల్లీనే తీసుకోండి అసలు అక్కడ అట్మాస్ఫియర్ ఎట్లా ఉంటుందంటే మనుషులు కూడా కనపడరు అట్లా అయిపోయింది
అక్కడ ఈ వెహికల్స్ ఎక్కువ పాపులేషన్ ఎక్కువ చీ మకుడ ప్లేస్ ఉండది అక్కడ ఇంకా ఉంటుంది కదా ఖచ్చితంగా తంగా
అ
డెల్హి అనే కాదు ఈ ముంబై
ఆ ముంబ ఈ పెద్ద పెద్ద స్టేట్స్ అంతా అంతే అండి చాలా పొల్యూషన్ ఉంది ఇంకా మార్చు చుట్టుపక్కల ఏం చేస్త సరంటే ఈ రైతులు ఉంటారు కదా ఆ రైట్
ఇ పంట పండించేసిన తర్వాత దాన్ని కాలుస్తారు దాన్ని కాల్చడం వల్ల కూడా కాస్ అన్నమాట పొల్యూషన్ కి దాన్ని ఏ ఎఫెక్ట్ ఏమైతుందంటే ఎర్ పా పొల్యూషన్ ఇంక్రీజ్ అవుతుంది సాయిల్ కూడా సాయిల్డ్ పొల్యూషన్ కూడా ఎక్కువైపోతుంది అది కాళ ఇస్తారు కదా ఆ డికంపోజిషన్ మొత్తం ఆయిల్లో లోకిళ్ళ అది కూడా పొల్యూట్ అయిపోంది ంది దాన్ వల్ల వాటర్ లోకి ఉన్నది వాటర్ పొల్యూషన్ కూడా అవుతుంది
అవును ఈ ఫ్యాక్టరీస్ వల్ల కూడా చాల పొల్యూషన్ వస్తుంది ఎట్లా అంటే వాళ్ళు కెమికల్ వేస్ట్ అంతా రిలీజ్ చేస్తారు అంతా రివర్స్ లోకి రిలీజ్ చేస్తారు వాళ్ళు
అవునవు
దాని వల్ల వాటర్ పొల్యూషన్ అనేది జరుగుతుంది ఎయిర్ పొల్యూషన్ అయితే ఇంకా వెహికల్స్ వల్ల ఈ ఫ్యాక్టరీస్ వల్ల ఫ్యాక్టరీస్ లో పైన చినీస్ ఉంటాయి కదా
అవునవును ఉమ్ దాని నుంచి
ల్ల ఇంకా ఇంకా వచ్చి ప్లాస్టిక్ వల్ల కూడా చాలా డిసడ్వాంటేజెస్ ఎ ఉన్నాయి మనకి
నేనుొక్కటి చూసాను నిన్న ఏమంటే ఎవరు ఒక స్టూడెంట్ అన్న కొన్ని స్టూడెంట రీసెర్చ్ తెలియదు తను వచ్చేసి ఒక ఫిష్ రోబోట్ ఫిష్ అనేది ఇన్వెంట్ చేశాడనమాట అది ఎట్లా అంటే ప్లాస్టిక్ ని లైక్ ప్లాస్టిక్ ని తింటుంద అనమాట ఆ ప్లాస్టక్ తిన్ని అ అయితే ఎనర్జీ రీజనరేట్ చేసుకుంటుంది లైక్ మూ మూవ్ అవ్వడానికి అట్లా ప్లాస్టిక్ ఓషన్స్ లో ప్లాస్టిక్స్ అవన్నీ వదిలేస్తారు కదా ఆ ప్లాస్టిక్ ని తింటూ ప్లాస్టిక్ ని రెడ్యూస్ చేస్తుంది ప్లస్. ఆ డైజెస్ట్ చేసుకుంటూ ఎనర్జీ జెనరేట్ చేసుకుంటుంద అనమాట అది
మనం ఓల్డ్ లో ప్లాస్టిక్ తినాలంటే ఇంకా ఎన్ని ఫిషర్స్ క్రియేట్ చేయాలో ఏమో
క్రియేట్ చేయలే ఇంక తప్పదుూ ప్లస్ క్రియేట్ చేయలా వాళ్ళు ఆ వాటర్ లోకి రిలీజ్ చేస్తారు కదా వాళ్ళు కూడా వాటర్ లోకి రిలీజ్ చేయకుండా చూసుకోవాల
ఫస్ట్ పాపులేషన్ రెస్పాన్సిబిలిటీని అర్థం చేసుకొని ప్లాస్టిక్ వాడకుండా పొల్యూషన్ చేయకుండా ఉంటే ఆటోమేటిక్గా వరల్డ్ బాగుపడుతుంది అన్నమాట
అవును
హ ఇంకా వచ్చయా అసలు ఈవినింగ్ టైమ్స్ లో అసలు గాలి పీల్చుకోవాలిన్నా కూడా ఏందిో ఒక వాసన వస్తుంది కాల్చిన వాసన వస్తుంది
అవునవును
ఆ అసలు బ్రీతింగ్ లో కూడా చాలా కష్టమ అవుతండి తీసుకు. కులాంటంటి
పొల్యూషన్ కదండండి ఇంకా అయితే తప్పదు ఎక్కడైనా వెళ్ళిపోన్నా
ఎక్కడైనా వెళ్ళిపోవాల అంటే ఎట్లా వెళ్తామ అండి మనకు అవంతా జరగవలేండి ఎక్కడైనా పోవాలా చేయాలంటే అవంతా ఫారిన్ వాళ్ ఫారిన్స్ వాళ్ళు ఇంటికి సెట్ అవుతుంది మనకు సెట్ అవ్వదు
హ
అ ఇంకేమండి ఇప్పుడు కూడా ప్రజెంట్ ఎవరో కాలుస్తాన్నారు ఇక్కడ ఫుల్ స్మోక్
అవునా అంటే మీ చుట్టుపక్కలం ఉన్నాయని చెప్పి చెప్ప కదా పీల్ ఇంకా
వేస్టే మ్మ్
ఈ అదేదో డ్రిప్ ఇరిగేషన్ కి యూజ్ చేస్తారు కదా ప్లాస్టిక్.
అవును మల్ల దానికి షీట్స్ అంటా ఏందో వేస్తారు దానికి హోల్స్ పెట్టి దాంట్లో చెట్టు నాడతారు ఆ వేస్ట్ అంటా అట్లా ప్లాస్టిక్ వేస్ట్ అంతా కలుస్తా ఉంటది ఇక్కడ
మీరు స్టూడెంట్స్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి కదండి
చేసామండి రీసెంట్ గానే చేసాం మా కాలేజీ వాళ్ళ అయితే రీసెంట్ గానే చేశారు
అదే గద అవేర్నెస్ క్రియేట్ చేస్తే తెలుస్తుంది అనమాట జనాలకి ఓహో ఇలా చేసి ఇలా అవుతుంది ఇది మనకే హెల్త్ పాడైతుంది అనేసి అ అ
చేసాం రీసెంట్గా అయితే కొండలు కూడా కాల్చిను కానీ కొండలు ఒక రీజన్ వల్ల కాలుస్తానంటే ఏందో సమ్మర్ లో మళ్ళా గడ్డి మంచిగా పెరుగుతుందని కాలుస్తారంట అది ఎంత వరకు నిజమో నాకు తెలిదు
నేను ఏం అనుక్ న్నా ఎవరన్నా షఫర్డ్స్ ఉంటారు కదా వాళ్ళు బిడినో సిగరెట్ ఏదో తాక్కుండా అట్లా పెడేస్తే అది కాలపోతుందేమో అనుకు
ఈ అట్ల అయితే అన్ని కొండల పైన పోయి కాలుస్తారా అండి
అదే అనుకుంటా అన్న నేను మీ చెప్పేంత వరకు నాకు తెలీదు అ
అట్లే ఏం లేదు ఇంకా వీళ్ళు ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీస్ వల్ల రిలీజ్ చేసే కెమికల్స్ వల్ల వాటర్ లో యాక్వెటిక్ అనిమల్ అంటే యాక్వెటిక్ సిస్టమ్ ఉంటుంది కదా ఫిషెస్ అంట. ఇలాంట చిన్న చిన్న వాటర్లు బ్రతికేవి
అవును మనం పొల్యూషన్ గురించి మాట్లాడుతున్నాం కానీ టవర్స్ వల్లా వచ్చే రేడియేషన్ పొల్యూషన్ గురించి మాట్లాడట్లే బర్డ్స్ కి ఎంత కస్త కష్టంగా ఉంటుంది అది ఆ రేడియేషన్ వల్ల
కాకలడ్రసే లేవు ఇప్పుడైతే
అవును అసలు అవి కనిపనే కన్పియ్యట్లేదు
క్రోస్ అన్నా అక్కడక్కడ కనిపిస్తున్నాయి కానీ
ఈ హనిబీస్ కూడా దాని వల్ల ఎక్స్టెండ్ అయిపోతున్నది తెలుసా ఇంకా అవి లేకపోతే మనం కూడా లేము ఇంక
అవునా హానిబిస్ లేకపోతే మనం ఉండమా
ఆహా
ఉమ్ అదెట్లా అండి హనీబీస్ లేకపోతే
దాని చానా పెద్ద స్టోరీ ఉందండి ఇంకెప్పుడైనా మీకు కాల్ చేసినప్పుడు చెప్ తనంది ఆ మ్ అవును టేక్ కేర్ అండి ఇప్పుడున్నప్పు పొల్యూషన్ వల్ల హెల్త్ చానా పాడైతుంది ఫస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండి
ఆ మీరు కూడా జాగ్రత్తగా ఉండండి ఇంట్లో వాళ్ళక్కూడా చెప్పండి ఎక్కడైనా వెళ్తే మాస్కేసుకొని వెళ్ళండి అని చెప్పండి
ఆ సరే అండి చెప్తానండి బాయ్ ఆ బాయ్